ఆ చెప్పండి మ్యాడం
హాయ్ అండి బాగున్నారా
ఆ బాగున్నామండి బాగున్నారా
ఆ బాగునండి తిన్నారా
ఆ తిన్నామండి తిని ఒక వన్ అవర్ అవుతుంది ఉ ఊ ఏం కర్రీ అండి మరి
మాది ఇవాళ ప్రాన్ కర్రీ అండి
అచ్చా ఫ్రాన్స్ అదే మీరు తింటరా అండి బాగా అది తింటే వేడి చేస్తది కదా అండ్ తింటరా అంటే ఎప్పుడైనా రేర్గా ఒక్కొసారి అప్పుడప్పుడు
నాకు ప్రాన్ అంటే బాగా ఇష్టం అండి
అదే తింటే వేడి చేస్తది కదా
హ్మ్
బాగా వేడి చేస్తది
అంటే ఎప్పుడన్నా టూ మంత్స్ ఒకసారి ఫ్రెష్ ప్రాన్ ఫ్రెష్గా ప్రాన్స్ కుదిర్తే అప్పుడు తింటా అండి లేకపోతే లేదు
అచ్చా అవునా అది ఎలా అసలు నేను ఎప్పుడు ట్రై చేయలే అసల్ ఎలా ఎలా మీకు చేయొచ్చ అండి లేకపో తే మీ ఇంట్ల మీ మదర్ గట్ల అండి పెడ్త తింటరా మీరు లేకపోతే మీకు వండడం వచ్చా
ఆచ్చండి వండడం ఒచ్చండి వండడం
అది దాంతో అది మంట కర్రీ కాకుండా గుడా బిర్యానీ గుడా చేస్
ఆ ప్రాన్ బిర్యానీ గుడా చేస్ తరు
అచ్చ ఏమన్నా ఐడియా ఉందా అండి మీకు ఎలా చేయాల్నో
ఆ అంటే బిర్యానియా కర్రీయా
అదేనండి ఫస్ట్ కర్రీ ఎలా చేస్ సరే తర్వాత చెప్పండి తర్వా త దీని గురించి మాట్లాడుకున్నాం హ్
కర్రీ వచ్చేసేసి ఏం లేదండి ఒక టూ ఆనియన్స్ మంచిగా చాప్ చేసుకోవాలి. ప్రాన్స్ మంచిగా నీటిగా కడిగేసేసి ఆ పొట్టంతా తీసేసినంక లోపల ఒకటి బ్లాక్ కలర్ నర్వ్ ఉంటది ప్రాన్లో ఆ అది రిమూ చే కోవాలా
ఆ
అదే రిమూవ్ చేసుకొని
ఉ
దాన్ని మంచిగా నీట్గా పసుపు, ఉప్పు, నిమ్మకాయి ఏస్ నీసు వాసన పోయేదాకా కడు కడగాలా అనమాట
అంటే సేమ్ మామూలుగా మనం ఫిష్ ఎలాయితే కర్రీ చేసుకో ఉంటాం అది కూడా అలానైనా లేకపోతే కొంచెం ఏమనా డిఫరెంట్ వేరే ఉంటాయి అచ్చా ఎట్లా ఓకే చెప్పండి చెప్పండి ఓకే హ్మ్
ఎట్లా అంటే అదే నిమ్మకాయ అది వేసేసి కడుక్కున్నాక దాంట్లోకి లైట్ గా పసుపు వేసేసి కలుపుకోవాలి తర్వా తల్లా ఉప్పు కారం గరం మసాలా చ మటన్ మసాలా వేసేసుకొని నీట్ గా కలుపుకోవాలి కలుపుకొని మ్యారినేట్ జేసుకుని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పక్కగ పెట్టేయ్యాలా
ఆహా ఫిఫ్టీ మినిట్స్ ఆ హ్మ్
ఆ అండి వినపడట్లేదండి
హ్మ్
ఆ తర్వాత ఒక ఉల్లిగడ్డ మంచిగా నీట్గా చాప్ చేసుకొని ఒక ప్యానం తీసు కొని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ ఏసేసి దాంట్లో అది నీట్గా ఆ ఆయిల్లో ఉల్లిగడ్డలు వేసి ఎర్రగొచ్చేదాకా వేంపాల ఒక మూడు నుంచి అ పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసేసి అందులో లు
అచ్చా హ్మ్
పొరుగు కట్ చేసి ఇందులో ఏసి
హ్మ్
కొంచెం అయ వేగాక అందులోనే ఏం చేయాలి అనంటే కరవేపాకు ఓ రెండు రెమ్మలు ఏసేసి మళ్ళ ఒకసారి కలుపుకున్నాక ఇక్కడ ఏదయితు ఉం కదా అందులేయల్ అందులో ఏస్కొని ఒక టూ మినిట్స్ మూత పెట్టి నీటిగా ఉడికించాలి మంచిగ ఉడికించినంక దింపేయాలి అంటే ఈలోప్ ఇ మనం ఒక వన్ టమాటో తీసుకొని నీట్గా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలన్నమాట
ఆహాహా
అండ్ కొబ్బరి ఉంటదిగా కొబ్బరి పొడి ఐడియా ఉందా
ఆ తెలుసండి
కొబ్బరి పొడి లేకపోతే మీ దగ్గర ఎండు కొబ్బరుంటే మంచిగా తురిమినా బానే ఉంటది
ఆ
హ్మ్ బా ఏదన్నా ఇట్ల ఏదో ఒకటి చూసుకొని నీట్గా తురుముకొని అ కొబ్బరిపొడి కొంచెం లైట్ ట్ గ ఒక టూ టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి దాని మీద్ నించి చల్లాల ఏదైతే మీరు మిక్స్ చేసినా మాగ్నైట్ చేసినది ఉంది కదా. ఒకసారి మూత తీసేస్ ని నీట్ గా కలుపుకొని దగ్గరికి మంచిగా అందులో నీళ్ళు వాటర్ వాట్ ట్రై త మూత్ పెడతారు కదా ఆ పైనన్ని పడ్ తే కాబట్టి కొంచెం మొ అందులో లైట్గా కొబ్బరి పొడి ఏసేసి మంచి నీట్ గా మిక్స్ చేయాల్
ఆ
మిక్స్ చేసేసేసి అందులో మళ్ళీ ఒక రొండ్ నిమిషాలు మూతపెట్టి ఉడికిపియాల
ఆ
ఒక సిమ్ సిమ్ ల్ ఫ్లేమ్ లో పెట్టేసి నీట్గా ఉడక పెట్టాలి.
హ్మ్
మంచిగ దాన్ని ఉడికినాక ఒక ఫిఫ్టీ పర్సెంట్ పీస్ ఉడికినంక ది అన్న టైం ఏం చెయాలంటే
బీరకాయల్ టమాటల్ ఆ
నమసి సాకే వచ్చ
ఆ అదే అదే కొచ్చా ఫోన్ డిస్టబెన్స్ ఉన్నాయి
ఆ టమాటా కట్ చేసుకొని నీట్గా కట్ చేసుకున్న ముక్కలే అందులో ఏసి
ఉ
అయితే పలిపేయాలి
అవున ఏంటండి
టమాటా ముక్కల్ ఏసేసి చిన్నగ కట్ చేసిన టమాటా ముక్కలు ఉన్నాయ్ పీస్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిద్ధి అని తెలుస్తది కలర్ చేంజ్ అయిద్ అన్నమాట పీస్ది కొంచెం లైట్ వైట్ కలర్లో అయితది
ఆ ఆ
లైట్ వైట్ కలర్ లో రాగానే ఏం చేయాలో అందులో ఈ ఏవైతే టమాటాలు ఉన్నాయో టమాటాలు వేసి నీట్గా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని
ఆ
ఆ పళ్లెం
మూత పెట్టేసి
ఓకే చాల మట్టుకు మంచిగా నీటుగా ఉడికనివ్వాలి
అచ్చా మ్
మంచిగ నీటిగా ఉడకనించలి కమ్మతు వ్యక్తే స్ అ
ఆ
మళ్ళీ ఏం చెయాలంటే తి మళ్ళీ ఒక రెండు నిమిషం వాళ్ళు మంచిగుంటె గుసిమెల్లో ఉంటెనె ఇస్తారు కదా
ఆ ఏంటండి
సివిల్ లో పెట్టుకొని ఉడకనివ్వాలి పీస్
ఆ అ
ఈ సారి ఇంకా ఎయిటీ పర్సెంట్ ఉడికి కింది అన్న టైం కి మళ్ళీ ఒకసారి మూత తీసి మళ్ళీ కలిపి ఏసేసి అందులో అ నీట్గా గరం మసాలా చల్లి కొంచెం కొత్తిమీరు అట్లాంటివి వేసుకొని మీ దగ్గర ఒకవేళ కాస్సురి మేతి టే కసూరి మేతి ఎస్ అళ్లే న మళ్ళ ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ లో టూ త్రీ మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే ఖతం ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోద్ అనమాట
అచ్చా అంతేనండి మళ్ళీ ఇంకేమన్నా మళ్ళా దాని ఏమంటారు అ తీసేయాలా పొయ్యి మించి
ఆ ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత దీన్ని దింపేసుకోవచ్చు మీరూ
అచ్చా అచ్చా ఓకే ఆండి ఇది ఇది ఎలా చేస్తారండి మరి ఇంకా బిర్యానీి ఎమన్నా ఐడియా ఉందా లేకపోతే ఓన్లీ కర్రి వరకె తెలుసా మీకు
అంటే బిర్యానీ చాలా లాంగ్ ప్రాసెస్ అండి కర్రీ చేసినంత సింపుల్ గా ఉండది దాన్ని నానబెట్టి ఒక డే అంతా నానబెట్టి ఉంచాలా హాఫ్ డే అ మ్యారినేట్ చేస్తా పీసెస్ అందులో కర్డ్ అది ఇది వేసి కల అంటే బిర్యానీ ఇలాగే సేమ్ ఇంతే ప్రాన్స్ నీటు గా కడుకుని క ఏదైతే బ్లాక్ గిన్నైపెట్టుకొని పసుపు ఉప్పు కారం
అ
అల్లం ఇవన్నీ వేసేసేసి కలపాలి కాకపోతే బిర్యానీ లోకి వచ్చే సరికి పెరుగు తీసుకుంటాం మనం పెరుగు ఆ ఇంకా లేకపోతే ఆ ఇంట నిమ్మకాయ ఆ ఇంకా త స్పైసెస్ కూడా ఎక్కువ వేస్తాం అన్న మాట చాలా బావుందట అధింటే కర్రీ కాబట్టి నార్మల్ గా బగారా రైస్ కదా రైస్ ఫ్లేవర్ తెలవాలి కాబట్టి కొంచెం స్పైసెస్ వాటికన్నా కర్రీ కన్నా వీటిలల్లో ఎక్కువ కలుపుతాం అన్నమాట రైస్ తో పాటు తుంది కాబట్టి
కలుపుకోవాలా హ్మ్ హు మీరు బాగా చెప్పారండి ఎవరు నేర్పి చ్చారు మేడం మీకు ఈ కర్రీస్ మేడం ఈ బన్ని స్పాన్ ఆ హా మీ మమ్మీ ఎక్స్పర్టా కర్రీస్ లో
చాలా ఎక్స్పర్ట్ అండి
అంటే అన్ని ఏ టు జెడ్ అన్ని కర్రీస్ అన్ని బాగా చేస్తద మీ మమ్మీ?
ఆ ఏ టు జెడ్ అండి కుక్ చేస్ తదండి మా పెద్దమ్మ కూడ బా చేస్తదండి
అచ్చా మీరు ఈ కర్రీస్ వండడం ఎప్పుడు నేర్చుకున్నరండి ఇంటర్లోనా లేకపోతే డిగ్రీలో అట్లా
అంటే నేను, నేను రీసెంట్ గనే నేర్చుకున్నాను.
అచ్చా ఆ హా రీసెంట్ గా నేర్చుకున్నరా
ఆ రీసెంట్ గా నాకు స్టడీ చేసేటప్పుడు నాకు ఇవన్నీ గూడా
మ్మ్ ఇగ స్టడీ చేస్తున్నారు కాబట్టి అ ప్పుడు స్టడీ మీదనే ఎక్కువ ఇంట్రెస్ట్
ఆ హాస్టల్స్ లోనే సో ఇకా ఇంగా ఎప్పుడు కుక్కింగ్ చేసే అంత ఇది రాలేదండి.
ఆ హా ఇప్పుడైతే పర్ఫెక్టా మరీ చెప్పడం అయితే బాగ చేసారు కని చేసుడు కూడా బానే చేస్తరా
పర్ఫెక్ట్ అని చెప్పను బట్ వచ్చు. తినగలుగుతారు నేను వండితే మరీ అంత దారుణంగా ఉంటదని కాదు, అనీ అంత మంది మెచ్చుకుంటారు అనేది కూడా కాదు.
మ్మ్ జస్ట్ మాములుగా యావరేజ్ ఉం టదా
ఆ అంతే అనుకోండి.
అంటే ఒక ఐదు ఆరుగురు మందికి అయితే మంచిగనే కుదురుతది కావచ్చు, పది మంది ఇంకా ఎక్కువ అయితే యావరేజ్ ఉంటదా అండి?
ఆ అంటే ఒక ఇద్ద ఇద్దరు, ముగ్గురు, నలుగురు మటు ఐదుగురు మట్టుకు తినొచ్చు. ఇంక ఎక్కువ మందికి అయితే నేను ఇగ కుక్ చేయలేనండి. అంటే నాకు పెద్ద క్వాంటిటీ భయం.
కష్టమైపోతది ఇగ, అచ్చా అచ్చ బాగా చెప్పారండి నేను గూడా ట్రై చేస్తా రేపు. మీరు చెప్పిన టిప్స్ పట్టుకొని నేను కూడా ట్రై చేస్తనండి.
ఓకే అండి ట్రై చేసి నాకు సరే
ఆ ఓకే అండి